హలో
వస్తుందా అండి వాయిస్ క్లియర్ గా
ఆ వస్తుంది మేడం
వస్సుందా, గుడిఈవినింగ్ అండి బావున్నారా.
నం మేడమ్, మీరు బావున్నారా. ఆ ఏం ఏం చేస్తున్నర్ మేడం.
ఏమ్ లేండి లంచ్ అయిపోయి, ఏంటండి
ఖాళీగా ఉన్నారా మేడమ్, మాట్లాడగలుగుతారా
సరిగా రావట్లే, వాయిస్ ఆ ఆ చెప్ పండి.
ఆ ఆ చెప్పంన్ని చెప్పంన్ని మేడం.
లేదండి ఫ్రీఆనె ఉన్నాను
ఆ మేడంమ్ ఏంటంటే మన దగ్గర మా దగ్గర మార్కెట్ లో మంచి తాజాగా ఉన్నాయి మేడం అవి ఫ్రూట్స్ అనేవిటి తూత్ బావుంది మన దగర ఇవాల ఎల్లిన మా మార్కెట్ లో ఆ నాచ్ రల్ గ వచ్చిన పుడ్ అని అంటే ఇప్పుడు మన ఓటర్ మిలన్ ఉందిగ మేడమ్. మంచి ఫ్రెష్ వస్తుంది మేడం, మా దగ్గర ఆ పిల్లలకి బాగా యూజ్ అవుతు రేపర్స్
అవున్ అవునండి, ఇప్పుడు సమ్మర్ లో చాలా యూస్ఫుల్ ఫ్రూట్
కంపల్సరి ఇస్తాం మేడంమ్ మేడం నన్ను ఇట్ల ఇక్కడ ఎట్లంటే మేడం. మేడం
చెప్పండి.
ఇక్కరే ఇక్కరెట్లంటే మేడం, వ్యవయదారులు ఎక్కువ ఉన్నారు మేడం, వాళ్ళ ఇద్దరు నుంచి మేము కొనుగోలు చేసుకోని తెచ్చుకుంటాం మేడం.
అది చాలా బెటర్ అండి, మనం ఎలాగో తీసుకునే వాళ్ళమే రైతుల దగ్గర నుండి తీసుకుంటే వాళ్ళక్ కి కొంత సహాయంగా ఉంటుందండి. మనము ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆన్లైన్ లో తీసుకోవడం కంటే కూడా నేరుగా ఎళ్ళి రైతుల దగ్గర తీసుకున్ వాళ్ళక్ కి కొంత ఉపయోగకరంగా ఉంటుంది.
ఆ మా సార్ వార్ కు మొన్న మేము, మేము ఎళ్ళొస్ సుత్నం మేడమ్ ఇట్లా మా పాప దగ్గరికి ఊరు నుంచి అక్కడ ఊర్ళ నుంచే రావాలి ఇక్కడ, వ్యవసాయం చేస్ నా వాళ్ళు ఆళ్ళు ఇక్కడ ఏమంటారు, ఆ వో తోట పక్కన నిల్చొని కూర్చొని అమ్ము త ఉంటుంరుట ఇవన్నీ పెట్టేసి ఫ్రూట్స్ అనేటివి ఇంగఏమన్నా తీసుకొచ్చా మేడం ఒక ఫైవ్డేస్ సరి కూడా తీసుకోచ్చాను మేడం నేను ఫ్రూట్స్ అనేటివి ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి అక్కడ వాటర్ మిలన్ ఒకటి మన ఏమంటారు గ్రేప్స్
ఓకే
ఒకటి యూచ్చ చేసి ఆ మన ఏమంటరు అరటిపండ్లు ఉంటాయి కదా మేడం బనానాస్ అవి కూడా ఈ మూడు రకాల మంచి చూ మేడం బా ఫ్రెష్ పెట్ట అమ్ముతున్నారం అక్కడ ముంచిగా అక్కడ పక్క నీదా తోట పక్కనే అమ్ముతున్నారు మేవి ఇవన్నీ తీసుకొ వచ్చా మేడం ఎందుకంట మన ఆన్లైన్ పే ఎందుగా షాప్ లో పోయి ఆడి ఇవటు ఫోన్ తీసుకొని ఎప్పుడునే ఉందని భయపడకుండా వాళ్ళ మంచిగా హాస్టల్ ఉంటది కదా మేడం
అవునండి న్యాచురల్ గా కొంత ఆర్గానిక్ వి కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనము హాఫ్ ఆఫలైన్ ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే డైరక్ట్ అయ్యా ఆఫ్ లైన్ లో బు ఆన్లైన్ లో బుక్ చేసేసుకుంటే డైరెక్ట్ ఇంటి వరకు వస్తాయి కదా అనుకుంటారు గానీ అవి ఎంత వరకు ఫ్రెష్ గా ఉంటాయో గ్యారెంటీ టీ ఉండదు కదండి అందులోనుూ మరి వాళ్ళు ఎక్కవ డే డేస్ పాడవకుండా ఉండడానికి కూడా కొంత కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నారు ఇ ఇప్పుడు మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉన్నాము కువా తొందర వెజిటేబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ తొందర పాడైపో కుండా కొన్ని రకాల కెమిక కల్స్ ని యాడ్ చేస్తున్నారు
అవును అవును మేడం ఇంకా మెయిన్ గా ఏందంటే పిల్లల కోసం ఆలోచ చించాల్సి వస్తుంది మేడం ఇప్పుడు అలాంటి తీసుకుంటే ఏమైతుందంటే అనారోగ్యం పాలైతున్నారు కదా మేడం పిల్లలు ఆ మెయిన్ అదే ఆలోచించాల్సి వస్తుంది మేడం ఏద్ తీసుకుందాం అన్న భయమే కద మేడం ఈ జనరేషన్ న్ను
అంతే అండి అసలు ఏది నమ్మేలా లేదు ఇప్పుడు మనము ఏమనుకున్నామ ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇంటి వరకు వచ్చేస్తుంది అని ఆలోచిస్త స్తున్నారు కొందరుగాని అది ఎంత వరకు క్వాలిటీ ఉంది ఎ ఏంత వరకు ప్యూరిటీ ఉంది అనేది కొ ఆలోచించ లేదు జనాలు దాని వల్ల ఆరోగ్యం. పాడైపోవడాలు
పిల్లలు ఆ సఫర్ బాగా ఐతున్నం మేడం ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు ల్ అవుతాం కదా మేడం అట్లా అనేసి ఇలా వెళ్ళి తీసుకోవడం.
అవును చాలా బెటర్ అండి మనకు కొంత స్ట్రెస్ రిలీఫ్ అయితాము అలా అలా షాప్. వెళ్నామ అంటే మైండ్ కొంచెం చేంజ్ అయిపోతుంది లేడీస్కి ఎంతైనా అది వెజిటబుల్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు గని అలా కాసేపు ఎల్లి బయట కెళ్ళి అలా షాపింగ్ చేసేస్తే ఎంత తో మర్చిపోతామ కాసేపటికి మనం స్ట్రెస్ అంతా రిలాక్సేషన్ అయిన అదో రక్ రకమైన రిలాక్సేషన్ అండి ఇంకా అలా తీసుకుంటే మనకు బెటర్ మనకు వాకింగ్లా ఉంటుంది ఎక్సర్సైజ్లా అయిపోతుంది ఆ రైతులకు యూస్ ఫుల్గా ఉంటుంది.
ఉమ్
అందుకే నేను ఆ ఆఫ్ లైనే ఆలోచిస్తు టా ఉంటాను మార్కెట్ కెళ్ళడానికి వెజిటబుల్స్ అన్ని నేరుగా ఎళ్ళి రైతు మా దగ్గర రైతు బజార్ ఉంటుందండి రైతులు అప్పటికప్పుడు కోసుకొచ్చినయి పెట్టి అమ్ముతారు. చాలా ఫ్రెష్గా ఉ ఉంటాయి అండి ఫ్రెష్ గా ఉంటాయి మరీ ఇప్పుడు ఈ వెండర్స్ ఆ చాలా బెనిఫిట్ ఈ వెండర్స్ దగ్గర నుండి తీసుకోవడం కంటే కూడా అంతకంటే తక్కువ కాస్ట్కే ఇస్తారు. మనకు రైతులు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెండర్స్ కమ్మేసి వెండర్స్ మ ఆ వెండర్స్ మనకు అమ్మేసి అలా ఇజ్ ఇస్తుంటే అది రేర్ ట్ పెరిగిపోతా ఉంది నేరుగా రైతుల దగ్గర నుండి తీసుకుంటే వాళ్ళు రీ. రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు ఫ్రెష్వి ఇస్తున్నారు మనకి.
మనం కొంచం ఏమన్న అడిగిన కొసం ఒకటి రొండు మేడం అన్ అడిగిన కూడా వాళ్ళు ముందుకు వస్త కదా మేడం కొన్ని మనం కొన్ని అడుగుతాం కదా మేడం కొంచం ఎక్స్ట్రా వేయండి క్వాంటిటీ ఎక్కువేయండి మేడం అని అన్నా గూడా వాళ్ళు వేస్తారు కదా మేడం హ్ వీలైతే. కాబట్టి వీళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అమ్మేవి కాబట్టి వీళ్ళు కొంచం ము ముగ్గు చూపించారు ఆయ. అంత ఫ్రెష్గా ఉండవని తెలిసి గుడా మ ఎంతంటే అంత తీచ్చుకోవాల్సి వస్తుం. మేడం మనం హ్ చ
అందుకే ఇవన్నీ యాప్లలో వెబ్సైట్లలో కాకుండా గుడా నేరుగా రైతు దగ్గరికెళ్లి రైతు మ మార్కెట్లో తీసుకుంటే చాలా బెటర్ అండి ఇంకా వాళ్ళు అవి గూడా అన్ని తీసుకొస్తారండి కందులు గాని పెస పేసర్లు చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి మనక్ అట్ల డైరెట్ తెల్లినామం బయటకి ఎళ్ళి తీసుకుంటే ఒక ఐటమ్ కోసం యెల్తే చాలా ఐటమ్స్ తీసుకొని వస్త
అవును మేడం ఈ మా మాస ఎ ఫేమస్ అయిపోయింది మేడం మా దగ్గర అయితే మక్కజొన్న కాంకులు అయితే ఎంత తోటలో మేడం మాకైతే ఈసారి మొత్తం అవే మక్కా జొన్నలు ఐతే పక్క పక్క కి పక్కనే ఇట్లా వెళ్తుంటేనేవు ప అతే మా చేన్లో చాలా మంచిగా అనిపిస్తు మ అక్కడ కొనుకచుకోవడం అట్ నా చాలా ఇష్టం మే ఆ మక్కజొన్నలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కడ మేడం అక్కడ కనిపోయినాయి మామూలు అమ్మ్డానికి వస్త కద లలో వాళ్ళు ఆ వాళ్ళు వస్తేనే నేను ఎంత దూరం ఉన్నా పీల్చే దాకా వదిలి పెట్ట నేనయితే అలాంటిది ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతాన అంటే మొన్న మూడు నాలుగు కేజీలు తీసుకొచ్చిన
ఓకే అందులో వాటితోోటి గారలు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్వి చేసుకోవచ్చు హాట్వి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి కాల్చుకొని తినొచ్చు ఉడకబెట్టి తినొచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి మొక్కజొన్నతో కార్న్ అంత యూజ అతుంది మనకు అవునండి మీరు ఇవి ఆన్లైన్ మష షాపింగ్ ఎలా చేస్తారు బట్టలు క్లాత్స్ శారీస్
మేమ్ శారీస్ అంటే మేడంమ్ షాపింగ్స్ కి ఎల్తం మేడంమ్ మా మ ఇక్కడ శ షాపింగ్ మల్స్ ఉంటాయి ఆ మాల్స్ లోకి వెళ్తాం మేడం డేమో మామూలుగా ఫ్రెండ్స్ కాల్చు ఫ్రెండ్స్ కలిసి వెళ్తాం అన్నటు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉండరు వాళ్ళ చంద్రబాబు సార్ ఇట్ల ఆఫర్ ఇక్కడ నా ఏదన్న సప్ మనకి ఆఫర్ ఉందండి టైమింగ్కి ఆ వెళ్ళి చూసేసి తీసుకొని సెలెక్ట్ చేసుకని తీసుకని వస్తాం మేడం మన ఇక్కడ ఏమంటారు ఒకకాసం ఉంది మేడం మన దగ్గర ఆ ఎమె మార అనేదే కాస్త సమ్మల్లు రెండు ఉన్నాయి ఈ కోయి రెండు షాప్ అమస్కి బాగా ఉంది
ఆహం ఆహా అహం అదే అండి ఇప్పుడు మనకు కొంత ఆఫర్స్ అంతే కదా అంటే ఇంట్లోకి కావాల్సిన నీడెడ్ ఐటమ్స్ అన్ని మనం మిగదు తీసుకోవాల్సింది ఈవెన్ బెడ్ షీట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మనం మీరు చేయాల్సిందంది మా ఇంట్లో కూడా ఇప్పుడు పిల్లలకి ఈ మా హస్బెండ్ కి ఏం కావాలన్నా నేనే షాపింగ్ చేస్తాను నేనే వెళ్తాను
ఉ మేడం నేనైతే మొన్న చాలా వారికి ఏమైందంటే ఒక షాపు పోదా మన అన్ని షాపులు తిరగచ్చు
అంతే అండి మనం ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఒకటి అనుకుంటాము కానీ వాహ్ వచ్చేప్పటికి ఇంకోలా అవుతుది అందుకే చాలా రీల్స్
మా సార్ అయితే అసలు ఏమంటున్నాడు అమ్మా మీతోని రావద్దు నేను ఓ ఎన్ని గంటల తిరిగది మీరు షాపింగ్
మీకు ఒకటి తెలుసా అసలు మా హస్బెండ్ రాడు వచ్చినా ఇంట్రెస్ట్ చూపెట్టారు అసలు ఆహ్ హ్ మనీ ఇచ్చేస్తాను ఎన్ని కావాలో అవన్ని గొనుకొచ్చుకోండి కానీ షాప్ షాప్ పింగ్ అంటే చాలా ఇరిటేషన్ మా హస్బెండ్ కి అస్సలు రారండి అస్సలు అంటే అస్సలు హా
కాపోతే మొన్న ఏమైంది అంటే పొరపాటున ఒకసారి ఒక గంట వెయిట్ చేసిండు దానికి ఎన్ని గం గంటల అన్ని గంటల మేడం అయ్యయ్యో ఏయిగా ఏం చేస్తాం మేడం మనం బయటికి పోతే షాపింగ్ పోతేనే బయటికి ఎలాండి తొందరగా మనకి ఇది నా అది కొనాలి ఇంకో ఇది కొనాలి ఉ ఇప్పుడు మేడం ఒ కలర్ శారీ చూసినాము ఇంకో కలర్ ఏదనా దొరుకుదామో ఇంకో బెటర్ ఏమైనా
ఇదేమో అంతే అంతే లేడీస్ ఉన్న అవునండి హ్యాబిట్ అది ఇంకా
మా సార్ ఏమంటారు నేను నేనైతే పోయి పది నిమిషాలు షట్ కొమ్ముకుని వస్తే నువ్ంది అన్ని కతలు చేస్తా
అంతే అంతే అవును మనకు మ్యాచింగ్ చూసుకోవాలి ఆ కలర్ ముందు ఉందేమో బీర్వాలా అని ఒకసారి థింక్ చేసుకోవాలి ఇంకే ఏదైన్నా కొత్త కలర్ ట్రెండింగ్ లో వచ్చిందా అని చూసుకోవాలి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి
ఆ ఇ ఈ వాడుకి మోడలే మరే ఎళూ చేస్తార
అవును అవును ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఏంటి అప్డేటెడ్ వర్షన్ ఏంటి అన్ని చూసుకోవాలిళ్ళకి అదేముంది హ్యాంగర్ కునేది ఒక సెలెక్ట్ చేసుకుంటారు తెచ్చసుకుంటారు వాళ్ళు లే లేడీస్ అంటేనే షాపింగ్ షాపింగ్ అంటే తనే లేడీస్ అదొ హ్యాబిట్
ఫిలైందన్నడ హు నిన్న మా ఫ్రెడ్ నేన్ నార్మల్గా మ బుక్ చెయ్ అ సంలో మన పెట్టిండ్లు బిల్ ఆ దసరా ఆఫర్ అంట దసరా అయిపోయింది కదా అప్పుడ ఆఫర్కి వెళ్ళాము వెళ్తే ఏమైందంటే ఆఫర్ ను మీరు చూసోస్తాం లేన్నంటే వెళ్ళాం ఆ చూసద్దమని వెళ్లి లాక్ వచ్చినట్టే ఉన్నది ఒక నాలుగు సారిలు తీసుకొచ్చాం మేము
అంతే అ అంతే అండి ఇప్పుడు మనం వెళ్తామా ఏ నాకు కాదు తనకు ఫ్రెండ్ కు ఏదో కావాలని వెళ్తామా మనమే ఎక్కువ తెచ్చేసుకుంటాం ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అంతే అంతే అండి ఏ నేను కజువల్ గా చూడ్డానికి వస్తా నేనేం తీసుకోను అని చెప్తాము కానీ తీసుకునేదే మనం అక్కడికి వెళ్ళ క క అదే అండి లేడీస్ కున్న హ్యాబిటే అది కానీ షాప్ షాపింగ్ కూడా ఎంతవరకయినా ఆల్మోస్ట్ ఆఫ్లైన్ బెటర్ అండి ఆన్లైన్ లో కూడా ఫ్యాబ్రిక్ కలరు క్వాలిటీ ఏవి కొన్ని కొన్ని వెబ్సైట్స్ నుడి సరిగా రావట్లేదు ఎంత బ్రాండెడ్ ఐటమ్స్ అన్నా కూడా అండి మేము అంతే అండి ఆఫ్లైన్ కి వెళ్తాం ఇలాంటి షాప్ పింగ్ మాల్సే ఉన్నాయి. మా గళ్యా, జీవి మాల్ ఇవన్నీ ఇంకా అట్లా అట్ అట్లా అట్లా ఎళ్లేేసి అందులో షాపింగ్ చేసుకొని. మనం డైరెక్ట్ వెళ్ళి కళ్ళతో చూసేది వేర్ వేరండి. ఇప్పుడు మొబైల్లో లో చూస్తాము, యాప్ లో చూస్తాము. అది ఎంత బ్రాండెడ్ అయినా గూడా ఫాబ్రిక్ ఒకలాగా చెప్తున్నారు వాళ్ళు గాని వచ్చేప్పటికి డిస్క్రిప్షన్ ఒకలాగా చెప్ ప్పిన అది వచ్చేప్పటికే ఒకలాగా ఉంట్ టుంది. కొంతక్వాలి కలర్ డిఫరెన్స్, క్వాలిటీ డిఫరెన్స్. అందుకే ఇంకా మేము డై రెక్ట్ వెళ్లే చేస్తున్నాము. నాకు కొంత రిలాక్స్ క్స్ అయినట్టు అనిపిస్తది. అలా ఎళ్ళి షాపింగ్ చేస్తేనయినా. ఎంత ఏదన్నా మూడఫ్లో ఉంటే. ఆ ఆ మూడఫ్ ఫ్లో ఉంటే. ఇంక షాపింగ్కి వెళ్తే కొంచెం మర్చిపో పోతాను కాసేపైన.
అవును మేడం బావుంటుంది. షాపింగ్ చేస్తే ఆ ఫీల్ ఉంది.
అవునవును స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తది అండి. మాకు గూడా ఆ ఫ్రెండ్స్ తో ఎళ్ళిన, సిస్టర్స్, రిలేటివ్స్ తో ఎళ్తే బెటర్ గాని హస్బెండ్ తో వేల్
ఆమ్మో కష్టం మేడం రాలేము. మనం తీసుకోనేది ఒకటైతే ఇంకోటి చేతిలోకి ఒకటి వస్తది.
అంతే అంతే మళ్ళీ ఎన్నో మాటలు వినాల్సి వస్తది. అంతే ఎంతసేపు, ఎంతసేప్ ఏదో ఒకటి పట్టుకొని వస్తాం. నచ్చదు పక్కన పడేస్తాం మళ్ళీ దాన్ని కట్
కవర్లో ఎతనికి రడిగుంట అట్నే ఉంటది. అది
అలా ఉంటుంది ఓకే అండి.
ఉంటా మేడం.
సరే అండి. థ్యాంక్, యూ.
యు, మేడం.